హలో
ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్తుంది
ఉమ్ సిగ్నల్ అప్పుడప్పుడు ఇక్కడ ఏందంటే మా సిగ్నల్ ఇష్యూ ఉంటది అందుకోసం మొన్న అట్లనీ వినిపించలే కదా మీకు
అవునవును
ఆ చెప్పాల మీరే వంట బాగా చేస్తారా ఈ స బిర్యానీ చేస్తారా ఇంట్లో
చేస్తా ఎప్పుడన్నా ఒకసారి ఇంకిప్పుడు తినకూడదు అనేసి చెయ్యట్లేదు చికెన్ తినకూడదు అంట్లి
తినకూడదా మీరు
అంటే ఆ చికెన్ తినకూడదు అనేసి
ఓకే మ్మ్ఉమ్మ్ మేము కూడా అప్పుడప్పుడు చేస్తాం ఇంట్లో అంతకుముందు తెమ్మన్నా బ త కొను బయట తినడం బయట కూడా రేచుకొని తినడం అట్లా ఉండేది ఇప్పుడు అంతా యూట్యూబ్లో చూసి ఇంట్లోనే
అవునవును ఏదన్నా కానీ ఏ ఏ చిన్న వంటకమైన గాని యూట్యూబ్ చూడడం అవి తీసుకరావడం ఇవి తీసుకరావడం అన్ని దొరుకుతున్నాయి కాబట్టి బయట
అవును అన్ని దొరుకుతున్నాయి ఇంకా చేసుకుంటే బాగుంటది కదా ఇంట్లో చేసింది
ఇంగా అందులో ఇంట్లో చేసుకుంటే అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి
ఖాళీగుంటారు మళ్ళీ ఇప్పుడు మనం బయట కొన్నాం అనుకో ఆ మామూలుగా ఓ ఫైవ్ హండ్రెడ్ పెడితే బిర్యానీ ఫ్యామిలీ ప్యాకెట్ వచ్చినా కూడా అది ఏం చేస్తాం ఒక పూటకి చే అదే ఒక కేజీ రైస్ ఒక కేజీ చికెన్ తీసుకొచ్చుకొని చేసుకున్నాం అనుకో అది టూ టైమ్స్ అయినా మంచిగా తృప్తిగా తినచ్చు పిల్లలు మనం
అవునవును
మా మా పిల్లలు కూడా బయట ఆ ఇంట్లో చేస్తే కూడా ఇష్టంగానే తింటారు బాగుందంటారు అన్ని దొరుకుతున్నాయి కదా బాస్మతి రైస్ ఇంకా అందులో గావల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని దొరుకుతున్నాయ్ అన్ని తీసుకొచ్చి ఇంకా అట్లాట అయి చే అట్లా చేస్తే ఎప్పుడన్న ఒకసారి చేస్తా
ఇంకి మధ్య ఈ కేకులు కూడా చేస్తున్నారు అబ్బా
. అవును చేస్తున్నారు కానీ నేను అమ్మో స్వీట్ విషయానికి నేను ట్రై చెయ్యా నాకు ఎందుకు ఎందుకో ఆ అదంతా రిస్క్ అనిపిత్తది ఒకవేళ్ళ స్వీట్ వస్తే వస్తది లేదంటే ఫెయిల్ అయితే మొత్తం పోతది కదా
ఆ అందుకే నేను కూడా ఎప్పుడు చేయలేదులే ట్రై ట్రై చేద్దామను అనుకుంటం కాని ఇగ ఇంకా ఎందుకు స్వీట్ మా ఇంట్లో తినరు
అవును సేమ్ మా అంటే మా ఇంట్లో తినరు అని కాదు తింటరు మ అట్లా అని మొత్తం తినరని కాదు కాని చేయమని అడుగుతూర్రు మా పిల్లలు అదొటిదోటి గాని ఆ అది కుదరకుంటే మళ్ళ ల అవుతది ఇది కున
ఇంకా మా ఇంట్లో ఉంటరా మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్
మ్ మ్
నేనే స్వీట్ నేనే బాతింటా స్వీట్ ఇంకా యియన ఫుల్ నాన్ వెెజ్ ఫుల్లు అంటే కారం మసాలాలు ఎక్కువ ఉండాలంటాడు
కానీ అంత స్పైసి తిన్నారనుకో ముందు ఫ్యూచర్లా ముందుగా ఏమంటే మంట అల్సర్ తయారవుతది కడుపులో మసాలా కొంచెం తగ్గించి తినడమే మన బాడీకి కరెక్ట్
కానీ ఎక్కడిండు వీళ్ళు ఎక్కడింటారు అసలు
తినరు అవును కొందరు బా కొందరు తింటారు స్పైసీ తింటారు కానీ వాళ్ళకు ఆ తెలిసిందనుకో స్టమక్ పెయిన్స్ అట్లా వచ్చిందంటే ఇంగ డాక్టర్ దగ్గరికి పోతే అదే చెప్తాడు అల్సర్ అనే చెప్తాడు
అవునవును అందులో ముందే ముందే మా వాళ్ళ నాటు వాళ్ళు
మ్ హు హు ఓకే
కారాలు ఎక్కువ ఉండాలంటారు
హ్మ్ హూ
పులివెందుల్ సైడ్ ఎక్కడ పులివెందు ఆ కడప
ఆహాహా
గందుకే కారం ఎక్కువ
అవునవును అయితె మీ సైడ్ తక్కువనే అంట అమ్మయిలకు కట్నాలవి ఇవి
ఆ చాన తక్కువ అమ్మాయి దొరికితే చాలు అమ్మాయికే ఎదురు కట్నం ఇచ్చి చేసుకోచ్చుకుంటారు
ఆ ఓకే స్టడీకి ప్రిపరేషన్స్ ఇస్తారా మీ సైడ్ మరి మంచిగా చదువుకుంటారా పిల్లలు
అంటే చదివిన వాళ్ళకి చదివినంత ఇంకా
అంటే ఇంకో కొన్ని కొన్ని ప్లేసులల్లా ఇప్పటికి కూడా ఆ కొన్ని కొన్ని సైడ్ చూస్తాన్నాం మనం అదేంటంటే ఆ పిల్లలు కొంచెం చదవాంగానే ఆడపిిల్లలు అనేసి ఇప్పటికీ కో కొన్ని కొన్ని ప్లేసులలో ఉన్నారు తెలుసా ఒక
అంతా ఈ ఈ కోస్తా బెల్ట్ మొత్తం అదే ఫాలో అవుతారు
అవునా టెన్త్ వరకు సెవెంత్ వరకు చదివి పనికి పెట్టడం ఇంకా అట్లాంటి వాళ్ళకి మాముూలు మాములు వాళ్ళకి ఇచ్చి పెళ్లి మా సైడు ఇప్పుడు మా మా సైడు ఏందంటే ఇప్పుడు మన కరీంనగర్ సైడ్ బాగా ఇప్పుడు మన హైదరాబాద్ మొత్తం తెలంగాణకేళ్ళి పోయారు సైడ్ ఎందనంటే ఆ ఆడపిల్ల అని కాదు మొగపిల్లగాడు అనే కాదు చదివినంత చదవాలే మళ్ళా చదువుకుతగ్గట్టు అబ్బాయి అమ్మాయి ఇద్దరికిద్దరు ఒకరికొకరు స్టడీలు సెట్ కావాలి ఇంకా అట్లా పెళ్ళిళ్ళు గ్రాండ్గనే కట్నాలు గ్రాండ్గనే అమ్ మో మస్సు బోర్ అన్ తెలుస అనిపిస్తుంది ఇంక ముందు ముందు ఇంక ఎట్లా ఉంటావ్ కానీ అనిపిస్తది ముందు రిటర్న్ అయితది కావచ్చు ఇంకా ఇంతగానం ఉండదేమో అమ్ అబ్బాయికి తగినట్టు అమ్మాయి కూడా చదువుతుంది కదా ఇంకా జాబులు ఇద్దరు చేయడం స సమానంగా ఉన్నా ఇంకెవరిస్తారు అంతగానం అనిపిస్తది నాకైతే అట్లా మేము అప్పుడప్పుడు అనుకుంటాం అనట్టు ఇంకా అంత లేవల్ అయిపోతుంది అనిపిస్తది
అదేమో నిజమే కాని ఇగ ఇప్పుడు మా కొంతమంది ఎట్లున్నారంటే మాకు చదువుకున్నారు జాబ్ చేసుకు ఇద్దరు జాబ్ చేస్తా ఉంటే చాలు
అవును
మీరు మీ కట్నం ఎంతైనా పెట్టుకోండి మాకు అంత అవసరం లేదు అన్నట్టు ఉంటున్నారు
అవునవును అంతే
మాకు అమ్మాయి ఇంట్లో ఇంకా కొంతమంది ఎట్లున్నారంటే మాకు ఇంకా అమ్మాయి చాలు అమ్మాయి ఇంట్లో పని చేసి మాకు అన్నం చేసి
ఆ కొందరు ఆ కొందరు అట్లా కూడా ఉన్నారు ఇంకా దొరకని వాళ్ళు ఇంకా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఇంటి ముందట అమ్మాయి మంచి గనిపించాలి బాండాలి మాకు అన్ని విధాల ఆ మంచిగా ఉంటే సరిపోతది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా కూడా
మేమ్ పొలాల్లోకి వెళ్తాము మాకు వంట చేసి పెట్తే చాలు అన్నట్టు ఇంకా చాలా ఉన్నారు
అవునవును
ఈ పల్లెల్లో అంతా అంతే కదా అంటే అబ్బాయి ఇంకా పల్లెలో అదే పొలం పన్లు చేసుకుంటే అట్లా అమ్మాయిని చూస్తారు లేదంటే ఇంకా ఆ సిటీస్లో ఉండి జాబులు చేసే వాళ్ళ అయితే లేదు మాకు అమ్మాయి జాబ్ చేయాలి అట్లుండాలి ఇట్లుండాలి
అవునవును
అవునా అయినా కూడా జాబ్ చేసేవాళ్ళు చాలా మోసాలు జరుగుతున్నాయి అబ్బా బయట
అవునవును అట్లా కూడా ఉన్నాయి ఇప్పుడు యుఎస్ఏ సంబంధాలు అంటే భయపడిపోతురు తెలుసా ఒక కూతురు ఇప్పుడు ఒక పాప ఉండి యుఎస్ఎకే యుఎస్లో జాబ్ చేస్తాడంటే అ ఇయ్యమని అంటుర్రు తెలుసా ఏదో దగ్గర దగ్గర హ దారాబాదో అదో ఇదో అయితే వచ్చి జాబు దగ్గరచ్చే జేసుకొని ఇతడు కరెక్ట్ చేస్తున్నాడా లేదా అని అన్ని చూస్తున్నారు
ఆ ఇంకా ఏముంది ఆ యుఎస్ఎ సంబంధం అంటే వస్తారు ఒక వన్ వీక్లో మాట్లాడుకుంటారు పెళ్లిసేస్కుంటారు వెళ్ళిపోతారు
ఎళ్ళిపోతరు అంతే ఇంక అదే
ఇంక వాళ్ళని చూసేకుండదు. పెట్టేకుండదు ఏమి ఉండదు ఇంకేమన్నా అంటే వీడియో కాల్లో చూడు చూడట్లా మాలేపోతే నార్మల్ కాల్లో మాట్లాడాలా అంతే
అవునవును
కుటుంబాలకు దూరం ఉంటారు కదా
దూరమా దూరమా ఇంక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఒక పాప ఉన్నద నుకో అట్లా ఇస్తే ఇంక తల్లికి ఆ పాప ఎప్పుడు చూడాలి ఏంది? అట్లా అనేసి ఇప్పుడు మా కు తెలిసిన వాళ్ళే ఇట్లా యూ ఎస్ ఏ సంబంధం అంటే అమ్మో! మేము అస్సలు ఇవ్వమనేసి అని అంటున్నారు తెలుసా ఇంత కట్న ఎంత సంపాదించినా కూడా ఆ యూ ఎస్ ఏ అనేసరికి కొందరు వెనుక వెనకకి ఇస్తున్నారు. ఇవ్వడానికి అసలు అట్లా
చాలా వరకు అది కూడా కరెక్టే ఆ యూ ఎస్ ఏ లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం జాబులు చేస్తున్నారు ఆ వాళ్ళు ఇంతకుముందు అంటే నల్లయ అంటే బయట సమాజంలా ఇట్లా ఉంది. వాళ్ళు ఇంతకు ముందు వేరే అమ్మాయిలతో ఉన్నారేమో ఎలా ఉన్నారు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి.
అసలు ఏ వర్క్ చేసినా జాబ్ అన్న కిందే మాట్లాడతారు కదా జాబ్ చేస్తున్నార అని అనుకుంటారు ఏ వర్క్ ఏంది ఏంటిది అనేది కొంచెం ఇక్కడ, ఇక్కడ లోకల్ అయితే ఆ మనం లైవ్ లో వెళ్లి చూసి చేసి అట్లా చేసుకుంటున్నారు కదా యయుఎస్ఏ అంటే పోవడానికి వీలు కాదు చూడానికి వీలు కాదు అనేసి అట్ల
చాలా వరకు అట్లనే ఉంటున్నాయి ఇప్పుడు. అందరూ ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయాలన్న వాళ్ళు, ఇంక వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గర అంత సంపాదన ఉండదు కదా!
అవునవును
కోయట్ ఆ అదే అ ఇప్పుడు ఈ కోవెట్ గాని దుబాయ్ గాని ఇట్లా వెల్లెసి అక్కడ ఒక మూడు సంవ త్సరం నాలుగు సంవత్సరాలు చేసుకొని తిరిగి వచ్చేసి మళ్ల వాళ్ళకి పెళ్ళిళ్ళ చేస్తున్నారు
అవునవును అది కూడా నిజమే అట్లా కూడా జరుగుతుంది
ఇంకా వీళ్ళు సంపాదన ఇంకా అక్కడ దుబాయ్ కోవేట్ ఇవన్నీ అయితే బంగారు తక్కువ రేటు
ఆ అ
అక్కడే తీసేసుకుంటున్నారు తీసేసుకొని ఇంకా కరెక్ట్ వాళ్ళు వచ్చే లోపల పెళ్లి సంబంధం ఇంకా ఉంటారు కదా పెళ్లి ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్త చెప్పేసి ఇంకా హ ఇట్లా పెళ్ళి ఫిక్స్ చేసుకుంటున్నామని చెప్తే వాళ్ళు వస్త తరు ఇల చేస్తారు మళ్ళీ పోతారు.
మళ్ళిపోతారు
ఎక్కువ ముస్లిమ్స్ ఇవి జరుగుతాండేది ఎక్కువ ముస్లిం.
ఆ హా హా ఓకే
బాగా అక్కడ బాగా సంపాదించుకుంటారు అది ఏమంటారు ఇళ్లల్లో పని చేయడం, లేకపోతే
దుబాయి అనేసి కదా.
ఆ
ఇప్పుడు ఇలా బెంగుళూరు లో ఇప్పుడు అలానే చేస్తారంట కదా ఇండ్లలో వర్క్ అట్ల ఇలా లేడీస్ కానీ అట్లా బెంగళూర్లా
అది పిల్లల్ని పిల్లల్ని అదే పిల్లల్ని చూసుకోవడం అది కదా.
అదే ఉంటంది ఆహా ఏమో తెలియదు, ఇక్కడ మా సైడ్ వేరే వాళ్ళు వేరే వాళ్ళు అట్లా మేము ఎక్కువ బెంగ్ళూర్ లో వర్క్ చేసినాం. బెంగ్ళూర్ కి పనికి పోయేది అని ఇట్లా మాట్లాడుకుంటా అంటే ఏం పని ఎందన అంటే ఇండ్లలో పని కూడా ఉంటది అనేసి అన్నరు అందుకనేసి అన్న
ఇంకా ఇంకా ఇప్పుడు మీకీ గుర్తుందా ఇప్పుడూ యాప్స్ డ క్రియేట్ చేస్తున్నారు.
హ్ హ్
క్రియేట్ జేసి దాంట్లో ఇప్పుడు సరే మనకు వాషర్ మ్యాన్ లేబ దోబ్ దోబి కావాలా
హ్మ్
దోబి గాని పని మనిచి గాని కావాలంటే దాంట్లో ప్లంబర్ గాని ఇంకా కార్పెంటర్ గానీ వీళ్ళా నెంబర్స్ ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ ఇవన్నీ యాప్ లో ఉంటాయి
ఆహా ఒక్కె అవునా ఉమ్
ఆ మనకు ఏ పని కావాలంటే ఆ పనికి వాళ్ళు అ దాంట్లో యాప్లోడ్ ఆ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో చూసుకున్నామంటే వాల్ ఒస్తారు చేస్తారు అమౌంట్ తీసుకొని ఎళ్ళిపోతారు
ఇలా ఉంది కదా టెక్నాలజీ ఇంత స్పీడ్ అమ్మ! ఇలా కూడా అయితుందన్ మాట
ఆ ఇప్పుడు మాక్సిమం అన్ మోత్ త్తం ఈ టెక్నాలజీ ప్ర పరంగా మొత్తం అదే ఉంది అస్ సలు ఏదో ఒకటి కా వ్యాబ్ ఆ యాప్ క్రియేట్ చేయడం, దాంట్లో జాయిన్ అయిపోవడం ఇప్పుడు మనకి ఊబరు ఇంకా ర్యాపిడో ఇట్లున్నయి కదా
అవునవును
సేమ్ అట్లనే ఇంక
ఇది కూడా అట్లనేనా
ఇంగా సేమ్ అట్లనే మనకి ఏవరు కావాలంటే వాళ్ళని వాళ్ళకి కాల్ చేయడం రమ్మనడం చేయిచుకోవడం డబ్బులియ్యడం పంపియ్యడం
ఆహా హా హా ఓకే మనం వితిన్ ఆ విత్ టెన్ మినిట్స్ లో ఇప్పుడు మనం ఏటైనా ఎళ్ళిపోవాలంటే ఎలాగైతే రాపిడో బుక్ చేసుకుంటాము. అలా అన్నమాట
ఆ
ఉ హు